హలో
డి
ఆ బావున్నా వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు హలో
ఏ ఏం లేదండి ఈ
హలో హలో
స్తార అండి
హ ఏం లేదండి ఇప్పుడే మా గార్డెన్ లో కూర్చున్నాను మా గార్డెన్ లో చాలా మొక్కలు ఉన్నాయి ఆ అందులో నాకు ఇష్టమైన మొక్క వచ్చి మాందార పువ్వు
అవునా నాకు ఇష్టం వచ్చి నాకు ఇష్టమైన
ఏ చెత ఏ ఆహా గులాబీ చెట్లు కూడా ఉన్నాయండీ కాకపోతే అవి పెరగట్లేవు ఇంకా బూయట్లేవు
మా మా దగ్గర మా పరటి తోటలో ఎనిమిది ఎనిమిది పూలు బూత్తున్నాయండీ రోజుకి గులాబీ పూలు
ఆవును నాకు కూడా చాలా ఇష్ ష్టం గులాబీ పూలు కాని మావి పూయట్లేవు ఎందుకో ఏమన్నా చెప్తారా అది పూయడానికి తొందరగా
ఆ చాపత్త మీరు చాయ్ పెట్టుకుంటున్నారు కదాండి చాపత లు చాపత నీళ్ళు అనేవి చెట్టుకు పోయండి గులాబీ చెట్టుకి
అలా పోస్తే పెరుగుతుం మా పూస్తుందా పువ్వు
అంటే పెరుగుతది అన్నమాట బలం వస్తది ఆ చెట్టుకి
ఆహా బలంగా ఉండడం కోసమా
మీరు బీ ఇంట్లో బియ్యం నీళ్ళు గడుగుతరు కదా అండి ఆ బియ్యం నీళ్ళు అయినా చాప
ఆ బియ్యం నీళ్ళు పోస్తానండి అది నాకు తెలుసు అది నాకు తెలుసు బియ్యం నీళ్ళు పోస్తారు రోజు నీను బియ్యం గడిగి చెట్లకే పోస్తా క్ టెకనిక్ బట్ సా ఎవర ఆ సరే చూస్తాను
ఆ కలమంద చెట్టు తెలవదండి అలోవేర టరు అదేనా అండి
ఆ అలోవెరా చె-చెట్టు ఉందా మీకు మేమైతే ఇంటి ముందు జిష్టి దాకకుండా మా గోడపై పెట్టుకుంటామండి
అవునా మ చెట్ ఏమో మీద మెట్ ఏమంటరూ మెట్ల మీద ఉందండి మా పైన టెరస్ మీద ఉంది
ఆ మాకేమో గోడ పైన ఉంది ఇంటి ముందు గేట్ ముందు పెట్టుకుంటాం మేము చాలా మంచిదల్ల పెట్టుకుంటేనే నెగిటివ్ ఎనర్జీని తీసే స్తది మన ఇంట్లోకి రాకుండా చూస్తది అది
అవునా మేమేమో మొకానికి రాసుకుంటాంమండి నెగిటివ్ ఎనర్జీ అవన్నీ నాకు తెలివదు కానీ మఖానికి మంచిగా ఉంటది స్మూత్ అయితది అనని తెలుసు
మొఖానికి రాసుకుంటాం జుట్టుకు రాసుకుంటాం తింటాం కూడా ఆ చెప్పండి
ఇప్పుడు మన కొబ్బరీ నూనెలో ఉడకబెట్టి ఒకవేళ నూనె మిగ్ తయారు చేయాలంటే ఆ నూనెని నూనెలో కల మంద మందార ఆకు అవన్నీ వేసి ఉడకబెట్టి నూనె రాసుకుంటారు అన్నమాట
ఆహా అట్లా
జుట్టు పెరుగుతుది కలమంద కూడా వాడు వాడుతుంటే మన బాడీకి మంచిది అనమాట నెత్తికి రాసుకున్నా ఫేస్ కి రాసుకున్న మంచిది
అవునా అయితే అలానే చేస్తాను ఈసారి మీరు చెప్పారు కదా
ఆ ఈసారి చూడండి ఈ సంవత్సరంలో మీ జుట్టు చాలా
అ క అవు తప్పకుండా ట్రై చేస్తాను అది మీరు చెప్పిన రేమ కాకపోతే నేను ఎక్కువగా గోరింటాకు ఉంటుంది కదా గోరింటాకు మాందారాకు కరివేపాకు మెంతులు వేసి వేడి చేసుకుొని నూనె పెట్టుకుంటాను
ఆ అయితే ఇదేమో మందార ఇప్పుడు మీరు అలోవేరా జల్లు అన్నారు కదా అ వేరే ముక్కలు కూడా మళ్ళేస్తాం అనమాట ఉడికేటప్పుడు
అవునా అట్లా స్మెల్ రాద అది కొంచెం వేరే స్మెల్ వస్తుది క గలీజ్గా
ఆ వస్తుదండి కానీ వస్తుది కానీ ఏం కాదండి
మళ్ళీ బయటకిళ్తే ఎవరని స్మెల్చ్చి అంటే నాకు ఎట్ అనిపిస్తుందిండి మంచిగా అనిపించేది
అంటే పొద్దున పెట్టుకొని సాయంత్రం తలస్నానం చేస్తా అనుకుంటా కూడా అట్ కూడా వాడుకోవచ్చుండి
ఆహా ఆ సరే సరే ఎప్పుడైనా తలస్నానం చేసే ముందు పెట్టుకోమంటారు
ఆ అంటే అలోవేరా అనేది ఉడికిపోతది కదా మీక ఏం స్మెల్ రాదు న క
సరే అండి ఒకసారి ట్రై చేస్తా స్మెల్ వస్తనేమో తలస్నానం చేసే ముందు పెట్టుకుంటా స్మెల్ రాకపోతే ఏ రోజు డైలీ వాడతాను
ఆ అట్లా వాడండి మీ మీ నెత్తి ఎందుకు పెరగదో నేను చూస్తాం మీ నెత్తి తొందరగా పెరుగుతుందండి
సరే అండి మీ ఇంట్లో చింతపలక చెట్టు ఉందండి సీతాఫలం ఉంటే అంత అంటారు కదా
ఆ సీతా ఫలాలుగా వ మాకు ఉండవండి వందక ఐదు కొనుక్కుంటా అండి నాకు అది తెలుసు
వద్దకైది కొంకుంటారా చెది సీతాపలం చెట్టు మా ఇంట్లో ఉందండి అది మేము ఆ సీతాఫలం చెట్లు పక్కనే మా బర్రని కట్టేసాము అది టాయిలెట్ పోయడం వల్ల వ అది కొంచెం మాడిపోయింది చెట్టు అసలు ఎ దు ఇదిరేయట్లేదు మంచిగా పెరగట్లేదుండి ఏమన్నా
అయితే మీకు మీకు ఒక సలహా అయ్యనా ఒక సలహా అయ్యనా అండి మీకు ఆ బర నిషక్కడ
బర నా అమ్సా ఉండి బర నా అమ్సా క్క కూడా అది పెరగట్లేదండి
అయితే ఆ బర్రా ని అక్కాడ నుంచి తీయమే సొల్యూషన్ లేక చేైట్ను తీసిరే కడ వె పెట్టాంద చెట్టుని
ఆ చెట్టుని తీయరాదండి తీస్తే కొట్టేయడమే అంత పెద్దగా ఉంది కాకపోతే బర్రని అమ్మేసామండి భర్ర న అమ్మాయిసాక కూడా అది పెరగట్లేదండి ఎందుకో తెలియట్లేదు నాకు అసలే
టిప్స్ చెప్తాండి యూట్యూబ్ లా చూసి మీకు చెప్తాలేండి ఆ చెట్టు ఎట్లా పెరగాలి ఆ చెట్టుకి ఏమంది పో ఎట్లా పెరుగుతుందో నేను చూసి చెప్తా అండి
ఆ సరే చెప్పండి
మీకు గోలీలా ఆట ఆడత ఆడతారు తెలుసా అండి గోలీలా ఆట మీకు అవి తెలుసా
అవి తెలుస అండి ఆ బాగానే ఆడుకుంటాం మేము కూడా మేము మో న్నమా చేను దగ్గరకి వెళ్ ఏంటిదండి
తొక్కుడుబిలా
తొక్కుడు బిల్లకి ఇట్లాంటివి ఏం ఆడలే కాని మన నాల డబ్బాలు ఆడేవండి
కాళ డబ్బాలంటే ఐదుగురు ఆడతారు అదే గేమ్ ఆ అండి
కాద్ అండి తొక్కుడు బిళ్ల అన్నారు గదానే మేము నాలుగు డబ్బాలంటామండి
అవునా అంటే మేమి ఇట్లా అంటే తొక్కుడు బిళ్ల తొక్కుడు బిళ్ల వేరే మా దగ్గర తొక్కుడు బిళ్ల వేరే గేము ఇది వేరే గేమ్ అండి
మేమేమో నాల డబ్బాలా ఆట కచ్చగిళ్ళలు గిరక్కయల ఇల్లలు గురుగుల గురువుల వంటలు అమ్మ నాన్న వంటలు హ్మ్ అయ్య గారు వంటరు ఇట్లా మేమే మై ఇటి తోటి మన కూర బువ వండే ఐటెమ్స్ అన్ని మేమే తయారు చేసుకుంటామండి
అవునా అండి మీరు అమ్ముతుర అండి మరి మీరు మాకు అమ్ము తరా అవీ అన్ని బొమ్మలు తయారు చేసి
ఎప్పుడో చిన్నప్పుడు తయారు చేసుకొని ఆడుకున్నామండి ఇప్పుడు యాడ్ నుంచి తనండి అ ఎక్కడ బాగి ఎక్కడ పోయినాయ్యో
మీరు తయారు చేసిరు అనుకోండి మ్యూజియంల అమ్ముదామని నేను కొన్ని లక్షలకి
అవునా ఈ సారి తయారు చేసి మా పిల్లల కోసం తయారు చేస్తాను అందులో మీకు ఆన్లైన్ లో ఓ మీ దగ్గరికి లొకేషన్ పెట్టేసి మీ దగ్గరకి పంపిస్తానండి అవి
మేం కూడా హైదరాబాద్ లా మ్యూజ్ యం ఉంటది అనమాట మ్యూజియం లో పెడతాం ఆ బొమ్మల్ని తెలో బహుమతులు ఉంటాయండి మీకు
అవునా
అవునండి ఏమనుకుంటారు చిన్న చిన్న పాటి చిన్నప్పుడు చేసిన బొమ్మలు చిన్నప్పు అప్పుడు చేసిన డ్రాయింగ్స్ పిచ్చి గీతలు గసినా కూడా లక్ష ఇతరం
వామ్మో అట్లా అనుకుంటే మేము అప్పట్లోనే పెట్టేటోళ్ళం అండి
అంటే మీకు అప్పుడు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా మ్యూజియం లో ఇట్లా పెడతారని మీ చిన్న చిన్న బొమ్మలు ఏవన్ ఉంటే అవి జ్ఞపకాలు అంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఉంటది కదండి ఇప్పుడు మీ పిల్లలు కాకుండా ఆలా పి పిల్లలు కాకుండా ఆల పిల్లలకి ఈ బొమ్మలన్నీ
అయితే ఒకటి ఉంది అండి మా మా ఇంటి దగ్గర మా తాత వాళ్ళు చేయించింది మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు మా నాన్న వాళ్ళ నాన్న మేము మా పిల్లలు కూడా ఉయన ఒక ఉయ్యాల ఉండదండి అ ఉయ్యాల తరతరాల నుంచి వస్తుందండి మా ఇంట్లో
అయితే మీ పిల్లలకే కాదండి మీ మన వళ్ళకి మనవరాళ్ళకి కూడా ఉంచండి ఆ ఉయ్యాలనే
ఉంచినమండి దానికి ప్ర తి తరానికి నవార్ మారుతన్న గాని చెక్కలు అట్నే ఉంటన్నాయి అండి
అవునా అండి మాకు ఉయ్యాల అంటే చాలా ఇష్టం అండి కానీ ఇంటి దగ్గర ఉయ్యాల మా అమ్మ చిన్నప్పుడు చీర కట్టి ఉయ్యాలలా నన్ను వేసి ఊపుతుండేనంటా అండి
మాకేమో చెక్కతోని జెయించి ఉయ్యాలకు నవారు మన మంచములు ఉంటాయి తెలుసా నవారు మంచాలని
తెలివదండి మంచాలు
ఆ నవార్ మంచాలని ఆ నవార్ తెచ్చి ఆ కట్టెల చుట్టు చుట్టి మమ్మల్ని ఆ ఒక కొత్త చిరను పాత చిరను ఎతరండి ఎసి రెండు మూడు చెద్దలు మాకు బొంతలు కుట్టిస్తారండి శారీస్ తో చిన్న చిన్న బొంతాలు కుట్టిస్తారండి చిన్న పిల్లలు టాలెట్లు పో ఆ ఆ బొంతలలో ఎసి మమ్మల్ని అలా పాడేస్తే ఇంగ మీ మీ మేము అలానే ఆడుకునే టోలం అండి వాళ్ళ పని వాళ్ళే చేసుకునే టోలు మేము ఇటు కదలొద్దు అటు కదిలేనా అది ఎటు పో ఇగ మమ్మల్ని ఒక డబ్బాలో వేసి బంది
అయితే ఇది ఎక్క ఇది యూట్యూబ్ లో మ మొత్తం ఆ వీడియోని అప్లోడ్ చేసినా కూడా ఆ ఆ ఒక వీడియోని మనం తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వేలు వేలు సేయండి
అవునా ఇవన్నీ తెలీదు లేదండి మా అమ్మ వాళ్ళకి తెలిసుంటే లక్ష లక్షలు సంపాదించేటోలేేమో
అందుకే అండి నేను చెప్తున్నా కదా అది మీ మీ తాత మీ మనవాడికి మనవరాలికి ఉంచండి ఉయ్యాలని నేను దాన్ని ఎట్లా డెవలప్ చేయాలో నేను జేత్త
సరే అండి మా పిల్లలది కూడా అయిపోయింది కదా మా మనవాళ్ళ కోసం ఉంచుతానండి
అది మ్యూజియం ల పెడదామండి ఆ ఉయ్యాలని
సరే అండి మీరు చెప్పినట్టు చేద్దాం ఇక్కడ మీరు ఇంకేమైనా చెట్లు పెంచుకుంటారండి
మా ఇంటికాడ గులాబీ చెట్టు ఉంటదండి నిమ్మకాయ చెట్టు ఆ నిమ్మకాయ చెట్టుకి నిమ్మకాయలు కాస్తాయండి
ఏంటండి నిమ్మకాయ చెట్ట
అవునండి నిమ్మ కాయ తెలుసా అండి నిమ్మకాయ చెట్లు
ఒకటి ఉంది బాగా ఎండిపోయింది అండి ఒక సైడ్ కు ఇరిగిపోయింది ఒక సైడ్ కు ఏమో మంచి ఇగురు రెత్త్తంధి ఇకో సైడ్ ఏమో మొత్తానికి ఎండిపోయింది అండి
అవునుగాని మీ దగ్గర చెట్లు ఉన్నాయి కాని మంచిగా పండిత్తలేరండి మీరు టిప్స్ పెడతాను నేను చూడండి మీరు అది అసలు ఫస్ట్
ఆ కొన్ని కొన్ని చెప్తారా మాకు ఇప్పుడు
నాకు కూడా తెలవదు అండి నేను తెలుసుకొని మరీ మీకు చెప్తా ఎండి ఎందుకు ఎండి పోతుంది అసలని దాని మీద రీసెర్చ్ చేద్దామండి అసలు మనం
సరే అండి చెప్తారు
ఎట్లా చేసయిన మనం వాటిని కాపాడాలి చెట్లని మీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా చెప్పండి ఇట్లా చెట్లని మంచిగా ఉంచుకోవాలి
అవునండి మా ఇంటి దగ్గరనయితే ప్రతి ఇంటికి ఒక కొబ్బరి చెట్టు ఒక చింత చెట్టు ఒక యాప చెట్టు ఒక నిమ్మ చెట్టు ఒక సి సీతాఫలం చెట్టు ఆ కంపల్సరీగా ఉంటదండి ప్రతి ఇంట్లో
మరి మీ ఇంట్ల ఎందుకండి ఎండిపోతున్నాయి
హా మా ఏమో అండి తెలియట్లేదు మరీ దిక్కు కొంచెం లాస్ట్ కు ఉంటుందండి
నేను ఆ మట్టిని చెక్ చేపిస్తా ఆగండి సైంటిస్ట్ తీసుకొని వస్తా ఒకసారి
ఆ తీసుకొని రండి చెక్ చేపియండి తప్పకుండా చెక్ చేపియండి నాకు ఎందుకో తెలియట్లేదు ఏ మొక్క పెట్టినా బ్రతకట్లేదండి మా మట్టిలో
అవునా ఆ మట్టి సవ్ వంద సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా అండి అందుకే బతకట్లేవు నేను మా మాట్లాడతలేండి వాటి గురించి
సరే మాట్లాడండి ఖచ్చితంగా మాట్లాడాలండి మీరు
నాకు కొన్ని పైసాలు ఇత్తర అండి మరి అట్లా చెట్లు పెంచుతున్నా కదా
ఇయ్యాల వోద్
సరే అండి మీకు సైంటిస్ట్ ని తీసుకొస్తా మీకు యూట్యూబ్ లో లింకులు పెడతా ఎట్ల చెట్లు పెరగాలి మీ ఎండిపోయిన చెట్ ట్లన్నీ బతికిస్తా చూడండి మీరు
సరే అండి మరి తీసుకురండి ఉంటానా
సరే అండి మరి
ఆ